హలో ఆ చెప్పు మ్మ్ అసైన్మెంట్స్ ఉంది పన్నెండుకే
అసైన్మెంట్సా నావి విఎల్ఎస్ ఉందిరా ఇంకా రాయాల్సినాది ఒకటి
అసైన్మెంట్ మ్మ్
ఈఎస్ఐ ఒకటి అయిపోయింది
అదే పిండి ఎలా సేవన్నదా సెల్ఫీ ఉంట
ఆ
ఇంకా ఏమి టిఫెన్ చేసావా
ఆ తిన్నాం ఇప్పుడే తినేసి వస్తున్నా నువ్వేమి ఇప్పుడే తినవా ఇంట్లో
అన్నాం తినాలంటే తొమ్మిది అవుతుంది తొమ్మిది తొమ్మిదిన్నర ఆలోచన నాకు లేదు
పడుకునే టైం అది తింటే ఎట్లా ఆ టైం లో
పడుకునే టైం నువ్వు ఇంకా దాన్నె చదువుతున్నావు ఇంకా పడుకునేది ఎప్పుడు అని
ఊ ఊ ఊ నేను ఇంటికి పోతే మా అమ్మ నేను నాన్న సెవెన్ సెవెన్ థర్టీ తెలుసా సెవెన్ థర్టీ ఎయిట్ లోపే తినడం
ఉమ్ మీదేం లు
మాది పీలేరు దగ్గర అటు పక్క
ఊ వాళు బిన్నా చేసుకోని వస్తారు లే మాది తిరుపతి అలవాటయ్యింది
ఓకే
దేనికి
అదే ఏదో కేరళ ది చేస్తా ఉన్నావు కదా
అ అది అయిపోయింది
హూ ఆ పిల్లకి కూడా చెప్పిన్నావు కదా ఆ పిల్ల కూడా చేసిందంటనా ఆ
అవునా ఎవరు
నా ఫ్రెండు
సమీరా
కాదు ఇంకో
దివ్య నా దివ్యా దివ్య అడగలేదు దాని గురించి
కానీ తీసుకునిందే ఆ పిల్ల నీలాం అది మొత్తం నువ్వు నువ్వు తీసుకొచ్చినావు చూడు ఒక రోజు పేపర్స్ అలానే చేసి పెట్టుకో ఉంది ఆ పిల్ల కూడా
నన్నెప్పుడూ అడగలేదు అవునవును ఒకసారి పేపర్స్ తీసుకొని అయితే చూసింది నన్నేం
ఊ
ఊ తను అప్లై చేసింది అట్లైతే
చేసింటేనే కదా ఇంక పేపర్స్ తీసి పెట్టుకో ఉంది అన్నిస్ సైన్స్ అన్నీ చేసుకో ఉనింది
ఊ తొక్కలో చేసింది మార్చ్ ఫిఫ్టీన్ లోపు చేయాలి మార్చ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లోపు దాని తర్వాత అంటే లాస్ట్ డే ట్యూసడే
ఓకే వస్తుందని అనుకుం
సూడాలి ఏం గాదులే తే ఏదో అది కూడా డౌట్ ఏ ఎందుకంటే డిప్లమా లో ఇట్ల ఈజీగా వచ్చేసేది బి టెక్ కదా ఇప్పుడు వస్తున్నారు ఏట్లా జస్ట్ మనం గా అప్లై చేసినాం అంటే
మళ్ళ ఒకేళ రాకపోతే ఇంక్ ఇంకా ఏది చూద్దామని అనుకుంటున్నావ్
అదేమో మనకి ఇప్పుడు ఐతే ఐడియ లేదు ఇంకా ఈ అంతే ఇంక ఇంకా అప్లై చేయాలి అదేదో మళ్ళీ దానికి ఒక ఆబ్జెక్టివ్ మళ్ళీ జూమ్ ఎడిటింగ్ చేయాలా
చేయాల ఇంకా అది ఎందుకు తీసుకుంటన ఏ కోర్సు తీసి చేసుకుంటాము అన్నీ ప్చ్ ఒకదాంట్లో టైప్ చేసి ఆ పెట్టాలి
అంతే ఇంకా ఇప్పుడు అవ్వద్లే అని చెప్పేసి
యాక్చువలీ అది చేసినా కూడా వేస్టే అబ్బా రాదు
వాళ్ ప్రాజెక్ట్ బెస్. మీరే చూస్తారు కదా!
ప్రాజెక్ట్ బేస్డ్ అనే కద! వాల్ తీసుకున్న కాలేజ్ కి ఇంతమందిని తీసుకోవాలనుకున్న అప్లై చేసిన వాటిల్లో, ఆ ఛ ఆ రా అదే సిజీపి ఎక్కువ ఉండాలి కదా! అది నెక్స్ట్ ప్ ఇవన్నీ చూస్తారు కదా!
నాకు తెలిసినంత వరకు సి జి పి యే చూస్తారు. మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినాము అని చూ
ఏ వాళ్ మొత్తం సీట్స్ కూడా ఈసీ ఈ కి మాత్రమే తక్కువే ఉన్నాయి. ఒక ట్వంటీ థర్టీ అట్లున్నాయి అంతే ఒక బ్రాంచ్ కి. టోటల్ నైన్టి ఎన్నో ఉన్నాయి.
ఇంటెన్షిప్ డా
ఆ లిమిట్ ఉంది దానికి కూడ పీపుల్ ఒక బ్రాంచ్ కి ఇంతమంది అ టోటల్ ఇంత మంది. ఇంత ఇవున్నాయి అని చెప్పి.
నేను లిమిట్ అది చూడలేదు. అంటే, థర్టీయే ఉన్నాయా?
కనిపిచ్చింది. టోటల్ నైన్టీయో సమ్థింగ్ సీట్స్ అవైలబుల్ అని మెన్షన్ చేసున్నారు. మేబీ అది అదే అనుకుంటా. లిమిట్ ఉంటుంది. లిమిట్ లేకున్న అయితే వాళ్ళు పెట్టారు కదా!
లిమిట్ ఉంటది. కానీ మెన్షన్ చేస్నారని నాకు తెలీదు.
కానీ అక్కడ వాళ్ళు, అవే కొన్ని ఇచ్చున్నారు కదా! ఏవేవి అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఇన్ ట్రక్షన్స్ అక్కడ కూడ మెన్షన్ చేసున్నారు. అనమా ఓన్లీ టాప్ ట్వంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే, పిక్ చేసుకుంటాము అని సంథింగ్ అల. అ
మనకి. అంటె,
ఆ ఇంగ మన కాలేజే కాదు కదా! చాలా మంది అప్లో అప్లై చేస్తు ఉంటారు. మనకంటే బెస్ట్ వస్తే ఇంక అన్ని పోతాయి ఎట్లయినా ఆల్మోస్ట్. నేను అదే ఇంక. అప్లై చేసే అంత కూడ లేదులె అని చెప్పి నేను ఇం వదిలేసినవన్ని. లేదంటే, అప్లై చేసిండచ్చు.
టాప్ ఏదో జస్ట్ ఊరికే అప్లై చేసి పెడితే వస్తుందేమో అని చెప్పేసి. అన్ అందు టె రాస్తున్న నేనయితే. ఎయిట్ పాయింట్ ఫైవ్ అబొవ్ ఉండాలని చెప్పేసి మాత్రం తెలుసు. అది అదే మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది కదా ఊరికే చేద్దాం అని చేసి చేస్తాన్న. కామ, మన రెజ్యూమ్ లో ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే, వాళ్ ఆపరంగా కూడా సర్చ్ చేస్తారు. మనకి అంత ప్రాజెక్ట్స్ ఏమి లేవులే. కొంతమంది రిస్క్వి అంటె కొన్ని రియల్ ఎస్సేవి ప్రాజెక్ట్స్ డిజిటల్ సర్క్యూట్స్ డివైడ్ చేసుంటావు. వాళ్ళని పర్సంటేజ్ దొరుకిన సెలెక్ట్ చేసేస్తారు.
అవును ఊరికే అయితే తీసేసుకోరు కదా వాళ్ళు కూడ చాల ఇవి ఉంటాయి వాళ్ళు అసలే ఐఐటీస్ కాబట్ టి రూల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి.
ఐఐటీస్ వాళ్ళ క్వషన్ పేపర్ గేట్ క్వషన్ పేపర్ చూస్తే దండం పెట్
ఇంకా అంతే కదా ఈజిగా అయితే ఎవడు తీసుకు కోడు కదా అది ఐ ఐ టీస్ లో ఇంకా ఫ్రీగా చెప్పాలి అంటే వాళ్ళెందుకు అంత ఈజీగా పడతారు
సేలవార్ అసలు లేదు కొంచెం వస్తుంది అని హోప్ ఉంది ఎందుకంటే ఇక్కడ అంత ఎక్కువగా అప్లై చేస్తారు ఎందుకంటే ఈస్ట్ అంటే ఎక్కువ అప్లై చేసుకోరు ఎక్కువ అట్మాస్ పెరుకు అది ఈ రీసెర్చ్ చేసెటోళ్ళు ఎక్కువ అప్లై చేస్తారు అందుకేన్న అప్లై చేసిన ఈ దోస్తున్ లే కొద్దిగా హోప్ ఉంది వచింది రాంది చూడాలి ఆడై అంటే నేనతే రెండు సార్లు మళ్ళీ అప్లోడ్ చేసినాను మళ్ళీ రీఅప్లోడ్ జేసినాను ఒక టేమ ఫస్ట్ రెజ్యూమ్ అప్లై చేయాలంటే నేను రెజ్యూమ్ అప్లోడ్ చేయకుండా సర్టిఫికేట్స్ అన్ని పెట్టినా మళ్ళీ ఇంకోటి ఆమె లెటర్ తీస్కో నన్నే ప్రింట్ తీసుకో రమ్మని చెప్పింది ఆమె మొత్తం దిద్ధి పెట్టింది పేపర్ మీద నేను దాన్ని అట్లే తప్లోడ్ జేసినాను ప్రే పే పరు నువ్వు తీసుకుంది కాదు ఆఫీస్ నుంచి రావాలని చేసి మళ్ళీ
ఓహోఓ
మళ్ళీ దానికా అదే ఆ రోజు క్లాస్ లో మధ్యలో పోయినాం కదా యాక్చువల్లీ మనం దానికే గంట సేపు ఆడ
ఉ ఏదో ఒక్కట్లే హోపు ఉంది కదా నికైతే వస్తుందని వస్తే వెళ్దు
నువ్వు దేనికైనా అప్లై చేస్తావ ఇంటర్న్ షిప్ కి
కె చెయ్యట్లేదు అదే కద చెబుతున్నా వచ్చే ఛాన్సెస్ లేవు అందుకే కే నేను అప్లై చేయలా
లేకపోతే నువ్వేం పెట్టుకున్నావు అంటే అ ఎట్లా చేయాలనుకుంటున్నాం ఇంటెన్షిప్
అదే తెలియట్లేదు కొంతమంది ఏమంటే మనం ఒకసారి కోర్స్ సైడ్ వెళ్ళాలనుకోని ఫిక్స్ అయిపోయి అంటే కోర్ సైడ్ వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అడుగుతారు నువ్వు ఏ స్కిల్స్ నేర్చుకున్నావు అని అడగరు కోర్ లో సో ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా దానికి అప్పుడు టూ మంత్స్ చేసాము ఇప్పుడు వేరే కంపెనీ ఏదైనా టూ మంత్స్ చేసే ఇలా మ మ్యానుఫ్యాక్చరింగ్ది పనికి వస్తుంది ఎక్స్పీరియన్స్ ఉందంటే తీసుకుంటారు కదా అని వీళ్రు మాట్లాడుత అన్నారు మధు ఇట్లా వాళ్ళు నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ చి పైతాన్ సంథింగ్ ఏదన్నా ఒకటి ఫుల్ కోర్స్ నేర్చుకుందం అనుకున్నా
అదే అది సర్టిఫికెట్ ఉన్నా వెస్ట్ రా కొంటమంది సర్టిఫికెట్ లేకుండానే హ్యాకింగ్ కూడా చేస్తున్నారు తెలుసా
ఏమో నేను అదని అనుకోన్నా ఆ ఇంకా ఆ పిల్ల అలా చెప్పేసరికి ఇంకా అది కూడా కరెక్టే కదా ఎక్స్పీరియన్స్ కూడా కావాలి కదా అనిపించి అవునా అలోచిస్త ఇప్పుడికైతే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు సేమ్ అయిపోయినాక డిసైడ్ అవుతాం అంతె
ఒకవేళ నువ్వు తీసుకో అనుకుంటే కోర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండేది తీసు కొ కొంతమంది చేపిస్తారు కదా. అంటే మనకి ఒక టూ మంత్స్ ఒక ప్రాజెక్ట్ లాగా ఇస్తారు దాంట్లో చేస్ కోవచ్చు.
అలాగా.
అలా ఇస్తారు.
అది ఒకటి తెలిసినన్న వాళ్ళది ఉంది. అది ఎంబయిడెడు, విఎల్ఎస్ ఇవన్నీ మనకి ఒక దాని నుంచి వచ్చి నేర్పిస్తారు కదా కంపెనీ నుంచి. అలా ఒక అన్నది ఓన్ కంపెనీను అన్న తెలిసినన్న ఉన్నాడు ఇక్కడే.
హు
చూడాలనన్నా ట్రై చేయాలి. ఇంకేవన్నా ఇంటర్న్షిప్స్ ఉంటే అప్పుడు చెప్పుమా అని చాలాసార్లు అడిగాడు. నేనే నేర్పిస్తాను. ఆ అన్నా ఎంబాడెడ్ ఇంజనీయరు.
ఎక్కడ ఏ కంపెనీ?
కంపెనీ అంటే నాకు దాని గురించి సరిగ్గా ఐడియా లేదు కానీ కొత్తగనే అంటే ఆ అన్నా మామూలుగా కంపెనీలో వర్క్ చేస్తాండి, ఇలా బయటకు వచ్చి ఆ అన్నే ఓన్గా ఒకటి ఇలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టాడు అనమాట.
స్టార్టపా
ఆ మేబి ఆ అంతే స్టార్టప్పే అనుకో.
అవుండు కట్చేయు నేను మళ్ళీ చేస్తా.
ఆ సరే.
ఆ